ఐ
ఏం చేస్తన్నావ్?
ఎం చేయట్ల ఊరికే బయట ఉన్న
తిన్నరా?
ఆ ఏమో లేదు ఇంటికాడ నేను ఇట్లా పెళ్ళింటికి పెయింట్ వెయ్యాలని చెప్పాగా ఆడికి వచ్చిన పెయింట్స్ తీసుకురావాలి ఇప్పుడు పొదిలి వెళ్లాలంట నన్ను రమ్మన్నారు చూస్కోమని
ఆహా
ఆ ఇప్పుడు ఎళ్తున్నా
అహ
అ అందరు రెడీ అవుతున్నారు వాళ్ళు వెళ్తారు నేన్ ఆటో వెళ్ళి చూస్ ఆహా లేదండి జస్ట్ చల్ల పడింది క్లైమేటు పడే తట్టు
ఏంద్రా పక్కనోళ్లు ఎవరెవరో మాట్లాడుతుర్రు క్లారిటీ గా ఇనపడట్లే పక్కకి రా
క్లైమేట్ చల్లగాయింది వర్షం పడట్లేదు అన్న
ఆహా చేరిండా వాడు కాలేజీలో
చేరిండు బ్రో జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్
ఐజీ అంటనే
లేదు మామయ్య రాత్రి ఫోన్ చేసి చెప్పాడు
ఏమని
అది తీసుకుంటే ఏం లాభం
మ్
ఆ అది థర్టీ ఇయర్స్ తర్వాత అయిన చేసుకోవచ్చు అది జస్ట్ సర్టిఫికేట్ మాత్రమే దాని బదులు ఇంటర్ చేసుకుంటే ఏదో ఒకటి ఉంటది కదా
ఆ
అందుకు వాడికి బైపీసి ఇష్టం అన్నాడు బైపిసి తీసుకోమని చెప్పింది
మావయ్య మాట్లాడిండ రాత్రి
ఆ మామయ్య మాట్లాడిండు
బైపిసి యే చేసేసుకుంటున్న తీసుకుంటా అన్నాడా
ఆ వాడు ఫస్ట్ నుంచి భైపిసినే మా నానే ఇటు తీసుకెళ్ళి ఎం ఎల్ టి అంటాడు ఐ టి ఐ అంటాడు
ఆ
మ్ ఇంగేమ్ చేస్తాం సరేలే అని
ఆ అయి అదే అయి తర్వాత అయినా చేసుకోవచ్చు కానీ మామయ్య అన్నట్టు
అవును మరి
ఇప్పుడేదంట వాడు మరి ఇంటికి
హాస్టల్ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉంది కదా అక్కడ
అ జాయిన్ చేసిర్రా
జాయిన్ చేశడు ఈరోజు నాన్న తీసుకెళ్ళి
పోయిండా హాస్టల్ కి అప్పుడే
హాస్టల్కి ఎళ్ళలే ఇంటికాడున్నాడు ఎళ్తాడు ఇంకా
ఆహ వాడికి ఏందంత ప్రాబ్లమ్ మాతో మాట్లాడానికి మాకు అర్ధం కావట్లే
అ హా నేనే మాట్లాను ఆడితోటి మీరేం మాట్లాడుతరు
ఆహా వాడు ఇంతకు ముందు ఫోన్ చేసి మాట్లాడేవాడు కదా
ఆ
ఏందంట వాడి ప్రాబ్లము
ఏమో నేను అడగలేదు
ఎవరి మాట్లాలకన్న ఇన్ఫ్లుయెన్స్ అయిండా ఏంది
ఇన్ఫ్లుయెన్స్ అంటే
ఎవరన్ ఎవరన్న వాడి మైండ్ మార్చార ఏంది అంటున్
వాడి మైండ్ ఎవరు మరుత్తారు
మరి ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడేవాడు కదా
ఉమ్ ఏమో
అదేం బుడ్డది బాబాయికి ఫోన్ చేసిందా మీరు చేసినారా ఆ
బుడ్డ అమ్మాయి ఎవరు
మామయ్య చేసిన్డ ఫోన్ మీరే చేసినార
ఏమో నాన్నా ఇచ్చారు నాకు ఫోన్ నేను అప్పుడే నిద్రపోయి లేచా
ఆ
మధ్యాహ్నం బాగ నిదరొచ్చి పనుకున్నా ఇంక లేసే సరికి నాన్న ఫోన్ ఎత్ తెడు నేను మాట్లాడి ఇంకా అట్ల మాట్లాడి నువ్వు పాన్ కార్డు అప్లై చేసుకో అన్నాడు
ఆ
సరే అని చెప్పిన
ఆ
ఉమ్ సరే అని కట్ చేసింది రూఫ్ ఆధార్ కార్డ్ ఫోటోలు పెట్టమంటె పెట్టినా
ఉమ్
ఇంకో ఆధార్ కార్డ్ పెట్టమన్నాడు అది ల్య కాన్ రాల ఇంకోటి ఉమ్ ఎక్కడా వీళ్ళు మనవాళ్ళు ఒప్పుకోట్లేదు కానీ ఇంట్లో వాళ్ళు
ఆ
గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే బాగుంటు
ఉంది
గ్యాస్ ఏజెన్సీ
ప్యాసేజు
గ్యాస్ ఏజెన్సీ
గ్యాస్ ఏజెన్సీ ఆ
అ ఆ
దేనికి ఎం ఎందుకు
అదేమి లేదు ఇట్లా మనకి ఒక కంపెనీ నుండి వెళ్ళి ఇంటింటికి
గ్యాస్ వేసేదా
గ్యాస్ వేసేది నీ అమ్మ ముందు వీను ఇంటికెళ్ళి ఒక నాకు ఒక ఇస్తారు టోకెన్ లాగా వాళ్ళకి వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ రాసి మన సిగ్ అంటే కంపెనీ వాళ్లు సిగ్నేచర్ ఇస్తాడు
ఆ
అక్కడ వాల్ వాళ్ళ చేత సైన్ పెట్టించిి ఆ రిసిప్ట్ వాళ్ళకి ఇవ్వాలి.
ఆ
అదేంటంటే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక మన ఇండియన్ గ్యాస్ కానీ భారతీయ గ్యాస్ కానీ ఇట్ల మాట్లాడుకొని ఇట్లా ఉంటాయి కదా త్రీ ఇయర్స్ కి ఒకసారి చెకింగ్ చేయ్యాలి నార్మల్ గా
అదేంది
ఆ అల చేయ్యాలి దానికి ఎం పోలైస్గ మిమ్మల్ని తీసుకుంటారు దానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసర్లా
ఆ అవున్లే ప పంపిస్తార్లె ఇంటి సర్వెలకి అట్ట అట్ల అన్నిటికి
ఆ దానికి ఎళ్ద నన్ను అడిగారు
ఆ
అడిగితే నెలకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాక ఇస్తాము అంటే దాన్ని వచ్చే ప్రాఫిట్ బట్టి ఎన్ని అయిపిస్తె అన్ని
అవునులే టార్గెట్లు ఉంటయిలే.
ఆ ఈ టార్గెట్ అయిపేసి నువ్వు ఎంత అయిపిస్తే అన్ని ఎక్కువ చేసుకోవచ్చు. అని చెప్పింర్రు ఆ నువ్వురేరా నీకు నాకు అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళలో కొద్దిగా డౌన్ ఫాల్లో ఉన్నావు అని నాకు అర్థమైంది ఇక్కడ మీ చూసా కదా. ఎవర్నడిగినా వాళ్ళ పేరెంట్స్ మావోన్ని అక్కడ పంపియాల ఇక్కడ పంపియాల అన్నారు. మీ పేరెంట్ ఎవరు లేరు ఇంట్లో మరి నీ ఇష్టం ఉంటేరా రా అన్నాడు ఎక్కువ వస్తాయి కదా డబ్బులు.
ఏ ఊరు?
ఆ ఏ ఊరు అనేది ఏం లేదు, అట్లా ఊరు ఊరు తిరగాల కొండైపి బ్రాంచ్.
అదేఅదే ఊర్లేమ్మటి తిరగాలి అది పైకి ఉంటాది కదరా.
ఆ బైక్ ఏం అవసరం లా. వాళ్ళు అంటే ఒక ఊరు ఒక రోజుల ఎపిత్తరా. టైం పట్టుద్ది కాబట్టి ఓ రెండు మూడు రోజులు పట్టిద్ది ఒక ఊరు అవటానికి. దానికే మనం ఇంకా రూమ్ తీసుకుంటారన్నమాట ఒక రోజు కి మాములుగా కంపెనీ వాళ్లే రూమ్ రూమ్ ఇప్పిస్తారు మనకి.
ఆ మరి ఇప్పుడు పోతానంటే మీ నాన్న వద్దంటుండా.
అసలు మా నాన్నకు చెప్పలే నేను ఇడ దరిద్రం చుట్టుకుంది ఏమంటే మా ఊర్లో వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పని చేస్తున్నారు అక్కడ
ఆ
రేపు వాళ్ళు వెళ్ళి వాళ్ళకే ఇప్పుడు వాళ్ళ ఇంటికే నేఎస్తున్నా.
ఆ
వదికి వెళ్ళిపోతున్నారు ఇగ పని చేయరు.
ఆ
నేను పోయి చేద్దాం అనుకుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో సావ సం ఊర్లో వాళ్ళతో సావాసం వద్దని మొత్తానికి
ఆహా
ఆ అట్టయితే వద్దనేది, నేనైతే ఎక్కువ డబ్బు వస్తది, ఈ సంవత్సరం వూరికే వేస్ట్ అయితది ఎట్టా రాసుకునేదేగా అన్నిటికన్నా కష్టపడేది ఏం కాదు ఊరకు పోయి రాయ
నీ గురించి మామ ఇప్పుడేం చెప్పిండు.
మామ ఏం చెప్పాలా పాన్ కార్డు అప్లై చేసుకోమండు.
పాన్ కార్డ్ అప్లై చేసుకుంటువులే, చదువు గురించి ఏం చెప్పలేదా?
చదువు గురించి ఏం చెప్పలా ఒక సంవత్సరం ఆగటమేగా.
టెన్త్ మీద ఎమన్నా చదువురా అన్లా ఆ
మామయ్యకి మాత్రం ఐటిఐ, ఎమ్ఎల్టి, డిప్లమా అస్సలు నచ్చవు.
ఆ
అదయితే ఎప్పుడే తాతయ్య ఒకసారి నాతోని అన్నప్పుడే అది కాడు వాడు ఎందుకు బేల్దారికి పోయి పంపికా.
ఆడు అంటడులే ఆ వాడు అంటడులే వా ఎప్పుడయింది ఆ ఇప్పుడ ఇప్పుడు ఈయన ఏం చేశిండు డిగ్రీ చదివి.
సరేలే అయన్నీ కాని కామన్ కానీ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా అంటీ. బయట పిచ్చా డబ్బు నన్ను నాకైతే మైండు దాని మీద కాక్పోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అని
ఉహ్
మనం ఎన్ని సం సంవత్సరం అంతా చేత్తమా, నాలుగైదు నెలలు చేత్తం వచ్చేత్తాం.
మీ నాన్న నిన్నేమంటట్లు చదువు గురించి ఏమి ఎత్తట్లేదా
వవరేమట్లానన్న ఇంకా ఇంటికాడ ఎట్టా ఉంటున్నావు కాని ఓట్లు అప్లై అప్లై చేస్తారు చూడు
ఆ
సచివాలయంలో వర్క్ చేపిస్తున్నారు నా జాతి ఇప్పుడు గొడ్డు చాకరీ ఫోన్ తీసుకొని కట్టకట్ట కొట్టి వాళ్ళ నెంబర్లు కొట్టడం సబ్మిట్ చేయడం అన్ని చేత్తన్నా
ఆ
ఆ ఇంకా దాని మీద ఇది నయం రా స్వామి అడిపోతే బ తలకాయ నొప్పి ఉంది దానికో ఇంటికి పోయి ఓ మాట చెప్పి డబ్బులు కట్టిచుకోవటం ఆ బిల్ వేయప అంత అయిపోద్ది
ఆ
ఉ ఏముందంటే ఎక్కువ కూడా ఉండదంట ఎండ ఎండ ఉన్నప్పుడు పోరు పొద్దున్నే పదింటికే పోయి పదకొండింటికి దిగుతారు సాయంత్రం నాలుగింటికి పోయి ఆరింటికి దిగుతారు
వాళ్ళ సావసాన పోయి చెడి పోతవని వాళ్ళు భయపడు
ఆ నేను ఇంకా చెప్పలా ఇలా ఇది మాట అంటారను ముందే నేను ఇంకా చెప్పలా ఇళ అనకు పెళ్లి అయినాక చెప్తా ఇట్లా కూర్చోబెట్టి మనకెట్ట అప్పులు ఉన్నాయి అప్పులు తీసుకోవాలంటిదే మన బతుకు అని చెప్పుకోవాలి
ఏదో ఒకటి చేసుకో జారి జాగ్రత్తగా చెడిపోకు
ఆ అది నేను అదే అంటున్నా అంటి చెయపోదుంటే నా మీద ఉంటదిగా మర్చిపోయి చెప్పాను నీకు
ఇ
నేను హలో హలో
తే నచ్చెప్పుకొని
ఆ అసలా ఇప్పుడై తే ఊర్లో అందరును నువ్వు నేను మందు తావుతున్నా గంజాయి కొడుతున్నా అన్నారు కదా
ఉ
అది అన్నది ఎవరో కాదు
ఉ
మా ఇంట్లో ఉండే మా నాయనమ్మే కావాలని పుకారు పుట్టించింది
ఆమంతేలే
అస్సలా అంటే ఫ్లాష్ అసలు అసలు నాకు చెప్పిండోడు అల్ల వాడు ఒక్కడు ఉంటాడు ఇక్కడ మా ఇంటి పక్కోడు ఏంటి అరే ఎంద్ర నందు ఇట్లా గంజాయి కొడుతున్నావంట వాడు చానా రోజు త దూరుకుతా అన్నాడు ఊర్ర మీకు చెప్పింది ఎవరు నాకు చెప్పండయ్యా ఎవరిని అడిగిన ఎవరో చెప్పిండ్రు అంటారు కాని ఎవరని అడిగినా అంకో ఎవరో చెప్పినా నాకు గుర్తులేదు అంటున్నారు వాడొక్కడు పాపం తెలియకోప నేను మీ నాయనమ్మే కదరా అన్నదాన్నాను మా నాయనమ్మ అనేదెంది ఎవరు అన్నా క్లారిటీ చెప్పన్ అరే మీ నాయనమ్మ అలా వాళ్ళతోని మాట్లాడతా వాళ్ళు మాట్లాడుతా వాళ్ళ పిల్లలు వచ్చి మాతో మాట్లాడారన్న
ఉ
ఇట్లా మందు తావుతున్నావుంట ఇది తావుతున్నావుంట మళ్ళ మీ నాన్న కొట్టిడు మా నాన్న కొట్టింది తెలిక కొట్టిండు ఆమె అయితే పుకారు కొట్టిచింది
ఆహా అంటే ఇలా పొదులో చదవటడం ప్రాబ్లం ఏమో అనుకున్నా ఆమెకు అదేం లేదు ఖచ్చితంగా కొట్టియాలి తే తీయాలని కచ్చితంగా చేసింది ఆమె నోరారా అమ్మ కూడా ఇంత చేసింటది పుకారు పుట్టిచ్చి
ఆమె అంతేగా
అసలు నాకు ఆముండి అన్నం తినట్లే ఇంట్లో నేను ఇప్పుడు పెద్దమ్మొలింట్లో తింటున్నా పోయి
ఇం
బో కోపం మొత్తంది అసలు ఇంట్లో ఉన్న ఆ మఖం చుతంటే నాకు అసలు బీపీ లేస్తుంది వందమైన
ఆమె చిన్నోడికి కూడా ఎక్కిచుంటదిరా మన మీద అందుకే వాడు మాట్లాడట్లే
ఆ భోజ అసలు నాకు ఎన్నిసార్లు చెప్పిందో ఇంకా నేనేం అనలా
ఈన్ తస్వస్త కడుపుకు అన్నం తింటుందా గడ్డి తింటందా మేం దగ్గర తీయక వాళ్ళ ఆమ్ ఎవరి దగ్గరికిదిస్తున్నారు ఆమెని
ఆ వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు అందరు అసలు ఎటదంటే ఇప్పుడు మామయ్య ఐదు వేలు కట్టిండ ఫీజు
ఆ
అసలు ఏం అవసరం కట్టాల్సిన అవసరం ఏముంది మామయ్యకి కట్టిందంటే ఆ ఎవడ కట్టమండు మేం కట్టమనామ అంటే నువ్వు కట్టపోతే ఆళ్ళ కట్టేది ఆ ఇప్పుడు నువ్వు కట్ట
కి మేము కట్టాల ఏంది ఆమలడికి మేము కట్టాల ఏంది పిల్లలకి అమరామె కట్ట కూడదు వచ్చి
అసలు మీ మొఖాన మీరు కట్టలేకపోతే నాకు వాళ్ళు సపోర్ట్ చేసి కడుతుంటే మీరు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి నందు కూడా మా నాన్న ఎంది ను మాట్లాడేదెంది అని నన్ను తిట్టిండు
ఆ అంతేది ఆయన కూడా
ఇంత అందుకేనే అసలు ఈ ఊర్లో ఉండాలనుకోట్ ఆ నేనేం చేస్తా రామపురం అని చెప్పి నేను ఆ గ్యాస్ ఏజెన్సీకి పోతా ఏమన్నాడ ఓ సెలవులు తే మీ కాడికికొత డైరెటూ ఇంకా అడుపోను బొక్క పోను ఓ రక ఇల్లు అసలు వండలేకపోతన్నా ఇంటి కాడ మ్ ఒక్కసారిగా తిరుపతి ఎల్ తే ఇంక నేటుంచిూరు రాను
నువ్వు చిన్నగా డిగ్రీ బగ్రీ ఏమన్నా పాస్ అయ్యి ఉంటే ఆ ఇంటర్ పాస్ అయ్య ఆ డిగ్రీ దాకాన్నా చదువుంటే ఆ సూళ్ళూరుపేట కంపెనీలలో జాయిన్ జాయిన్ చేసేవాళ్ళమే
ఎంతలో పనులే ఇం అయిపోద్దిగాని అయితే అంటి డబ్బులు ఎట్టన్ సంపాదించచ్చాంటి ఈ చదువు అనేది డే ప్రంట్
అదే చదువు ఫస్ట్ గసా ఫస్ట్ ఇప్పుడు ఈ వయసేదంటే చదువు బయట పడాలి
అవును
డబ్బు సంపాదించేయవచ్చు ఫస్ట్ మనం సదవాలి సరే అయితే మళ్ళ వున్ మళ్ళీ చేత్తా లే పని ఉంది
ఆ సరే ఆ బాయ్ బాయ్